ఆయి బ్రో.
హాయి బ్రో.
ఎలా ఉన్నారు.?
ఆ బాగున్నారా. !
బాగున్నా. బాగున్నారా మీరు?
ఆ నేన్ బానే ఉన్నా.
కే డిన్నర్ అయిందా?
ఆ అయిపోయింది బ్రో. అయిందా? మీదైందా?
లేదు బ్రో ఇంకా బయటికొచ్చిన.
అవునా. ! ఇంట్లో లేరా ప్రజెంటు.?
లేదు, లేదు ఇట్లా ఫ్రెండ్స్న్ కలుద్దామనొచ్చినా. ఇగ వెళ్లాలింటి. వెళ్ళేసి, ఫ్రెషై, తినేసి, తొంగోడ. నైందా.
ఎప్పుడెళ్ళిరు బయటికి.?
సే ఇంటికొచ్చామంటే అలా ఫ్రెషై బయటకొచ్చేడమే ఇన్. ఇంట్లో ఉండమన్మాట ఇంట్లో బోర్ గొడ్తది.
అచ్చా అంటే మరి పొద్దుల్ల ఉండరు గదా ఇంట్లో.
పొద్దున ఉండం గని అంతే ఇంగా. ఇంట్లో ఎంతసేపు ఉంటాం, కొంచెం సేపు ఉంటాం. ఏదో ఒక. పని జేప్తారు ఇంట్లోల్లే బయటిబోతాం. బయటిబోతే ఆ ఒక్క పని తప్ప అన్ని పన్లు జేస్తాం మళ్లా.
ఆహా అచ్చ.
ఎక్కడొకడు గలుస్తాడు ఈగ . కా బొదామంటడు, ఆ ఈడీ దాకా అని బో. క ఎడికో ఐతది.
అచ్చా
అంటే మీర్ ఎట్ ఎళ్ళ లేదా మరి
వెళ్ళలే బ్రో వెళ్ళాలి ఇగ రోడ్ కి అట్లా
ట్లా తిన్నంకా వాకింగా
ఆ తిన్నం గి ఆ అట్లా ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా మనోళ్ళు అక్కడ వెట్ చేస్తార్ మన కోసం
అదే అదే
ఇవ్వాలే పొద్దునే నేన్ దొరక్ ఇవ్వాళా ఉమ్
చెల్లే
అట్ల టైమ్ పాస్ రోడు వెళ్తే షాపు ఉంటాద్ ఒకటి యశ్
ఇగ మాది కూడా అంతేలేగాని లేట్ గ ఎళ్తే ఎందంటే మనక్ షాప్స్ క్లోజ్ చేస్తార్ అన్ మాట
అచ్చా ఉహ్ ఉహ్
అందుకే మనం తొందర్ ఎల్ తమ్ అవి క్లోజ్ అయినంక ఇంటికేళ్తాం
హ్మ్
ఏంటి సంగతులు సినిమాలు ఏమేమ్ చూశారు
అ యో బ్రో నేన్ సినిమా జుడన్ కద
అవ్ నా పురందరు సార్ కో పెల్ట్ అవును
అవునట అంటారు అందరు కానీ నేను వన్నె చూడలేను బ్రో ఇంకా టూ ఏం చూడాలి
అవునా వన్ కూడా జూలేదా
వన్ను కూడా జూడ్ లే ఎ
హి్
అయితే మనకు ఎక్కువ మనకు నచ్చాయి అనడ్ డు
ఓకే సిన్ మాలే నచ్చయా హిందీ సినిమాలు నచ్చయా
అహ్ ఏది నచ్చయి సిన్ మాల్ చూడడమ్ నచ్చయి ఎక్కువ
ఇగ మరి ఎట్లా టైమ్ పాసు
ఇగ టైం పాస్ ఏమ్ లేద్ ఫోన్ పట్టుకోన్ చూడడం లేకపోతే ఫ్యామిలీ
చఫ్ ఫోన్ బట్టినా ఫోన్ లా అవే ఉంటాయి కదా పె
ఆ ఫోన్ లా ఫోన్ లే ఏముండద్ చాటింగ్స్ లేకపోతే రీల్స్
రీల్స్ లో ఇప్పుడు అన్ని సినిమలనే రీల్స్ లోనే వతనయ్
అవును కానీ మనకు అవి రావు మనక అద మొత్తం మన లైఫ్ మొత్తం కామెడీ వేస్తది మనకి
క్యా ఏ కమెడి అంటే టీవీ ప్రోగ్రామ్స్ కామెడియా ఆ మూవీస్ మూవీస్ కామెడే కదా షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటిగా
ఆ కమోటే మూవీస్ నుంచి వస్తాయ్ కమెడిస్ కూడా
నే షార్ట్ వెర్సన్ లో చూసి ఎంజాయ్ చేస్తాననమాట
ఆ తీగా అంటే మనమ్ పెద్దగా పట్టించుకోమన్నమాట సినిమాలు ఏదో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ పోదమంటే ఆ పోవసల్ వస్తదానమాట
నో కేనా ఉడే సినిమాాల అంటే ఆ ఎంటర్టైన్మెంట్ వు టూస్ టూ చూడలేదు ఇంకా వన్ అయ్ టే చూసినా
ఎప్పుడు మరి వెళ్ళడం
వెళ్ళడము వెళ్ళాలి అది సెట్ కావట్లేదు మావొలేమో హిందిల్నే చూద్దామంటారు. హిందీ చూద్దాంమంటేనేమో బిగ్ స్క్రీన్ నైట్ పదకొండుంటికి ఉన్నాద్ అ నై పదకొండు అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఆ ఎంతైనా డబ్బింగ్ డబ్బింగే ఇది తెలుగులో చూస్తే
ఆహా అవియితే ఒరిజినల్ ఉంటుందనా
ఆ యేను ఒరిజినల్ ఉంటది అంతే కదా ఇంతేనా డబ్ ఇప్పుడు ఇంగా డబ్బింగ్ యే
అవునవును క్లియర్ గా అర్థ అవుతుంది దాంట్ల డబ్బింగ్ అని
అదే వన్ అయితే మేము ఒక పాట కోసం పోయిన సినిమాకి
ఓన్లీ ఒక్కటే పాట
ఒక పాట కోసం సినిమా చూసో చూసినాం అనమాట ట్లా అట్లుంటది డెడికేషన్ ఆ ఫ్రెండ్సె యా యా ఫ్రెండ్స్సె
ఉ హు అంత ఫ్యామిలీతోటి వెళ్ళార్ న్యాగో
ఫ్యామిలీ తోటి ఫస్ట్ మావొళ్ళు రారు
ఆహా
అదే కదా
అప్పుడే జతాగుంటరా
ఎప్పుడో ఒకసారి ఇక ఇక మాములు వెళ్దామనింటే ఇక అప్పుడుొస్తారు వాళ్ళు వెళ్దామంటే అంటేనే అవుతుంది మనం పోదాం అంటే కాదది
ఆహా వాళ్లనుకోవాలి కానీ వరకు చెక్ చేయాలి కానీ
అంతే అంతే ఇంక ఏంటి బ్రో సంగతులు
చెప్పాలి మీరే ఎట్లుంది మీ దగ్గర
కాలం ఎండలు మా దగ్గర పిచ్చెక్కిస్తున్నాయి
దగ్గర అయితే ఇంకా ఘోరం ఉంది
అవును
మా ఇంట్లో అయితే రేకులు బ్రో ఇంకా గోరం ఉన్నది ఇంకా మాకుద మా దగ్గర
ఇంట్లో కూలరు నడుస్తూనే ఉంటయి అంటే కూలర్ ముందే ఉంటాం కాని ఆ వేడ సరిపోతాయి
ఆ బేడంగా కూలరు అసలకే సెట్ కావు
ఇక అ కల చుక్కలు పగట్టి పూటనే చుక్కలే అనిపిస్తుంది
ఆాా
ఇంటే ఎండాకాలమ్ ఈ ఎండకు తట్టుకోలేక సినిమాకు న్న రోజులు కూడా ఉన్నాయి ఏస కోసం
ఆహా ఇంట్లో మరి ఏసీ పెట్టయా లేదా మరి
ఇంట్లో ఇక పెట్టేయలేదు పెట్టేయాలి ఇంట్లో పెట్టేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న నాలుగు రూమ్లకి నాలుగు అయితే పెట్టేయాలిం కష్టం
నాలుగు అంటే ఒక బెడ్రూమ్కి ఒకటి సరిపోతుంది కదా
బెడ్రూమ్లు అందరుూ పడుకోరు కదా ఎవరి రూమ్ ఆళకుండ ఇప్పుడు అది ప్రాబ్లమ్ మాల
హ్మ్మ్
స కూలర్ల అనుకో నాలుగు రూమ్ల నాలుగు కూలరు
నాలుగు కూలర్ లో ఉన్నాయా బ్రో మీ ఇంట్లో
ఆా
ఓ వా
ఆ ఇం ఐదు రోజులు ప్లాన్ చేస్తానని ఎందుకు అన్నిగానం మీక ఎట్లున్నాయి ఎండలు
సేమ్ మా దగ్గర పిచ్చెక్కిస్తున్నాయి ఈ పనులోలకు పోయిటలో కైతే చాలా కష్టం ర
అవును మస్తు కష్టం పోలం పనికి పెటళ్ళు ఈ రైల్వే వాళ్ళ అయితే ఇంకా కష్టం ఎట్లిస్ట్ పొల లో కొంచెం ఎండ ఉన్నా కొంచెం వాటర్ అది ఇది ఉంటది మేబి లైక్ ఫస్టె పోల మేస్తే ట్రాక్ పైన నెలో
మనం నార్మల్ గా ఎటన్న పోదా మనేషి స్టేషన్ కి పోతెనే మన ది ఆదు అలాంటిది వాళ్ళు పొద్ద్దల్ల కష్టం చేస్తారంటే
ఆ వేడి ఆ బండలు
చెప్పా
కష్టం
వాళ్లకి ఎన్ని పైసలు ఇచ్చినా తప్పలేదు అసలు కానీ
పో కాని అంత మళ్ళీ ఇక్కడ ఓళ్ళు కాదు ఇక్కడ నుంచి వచ్చి ఈడ పని చేసుకుంటారంట
కాని మా దగ్గర వెళ్తారు మా నుంచి మా పక్క ఊరు నుండి పోతారు
మ్
వాళ్ళు కైకిలిక పోతారు పాపం
అవునవును ఇది గూడా కష్టమే లేగాని కొంచెం ఏ దా చూసుకుంటే ఈ కైకిలి జర బెటర్ అ ఏ పోలం బట్టి
ఆ అంటే ఎంతైనా కూడా ఇప్పుడు పొలం పొలాలు ఉన్నాయి మాకు
మ్ సారె ఇక మీరె చేస్తారా లేదా ఎవరికైనా ఇస్తారా ఓకే
అంటే ఇ కైకిలోలని పెట్తాం మరి
అదే
మీ కున్నాయ మరి
మాడ ఆ మాకు ఉండేది మా మామ స్కామ్ వేసిందింట
అవునా ప్రెజెంట్ లేవా మరి
ఈ ప్రజెంట్ ఏం లేదు అదే వస్తుదేమో అనుకుంటే అది ఎట్లా రాదు మామా అంటె మళ్ళి ఓన్ కూడా కాదు ఇక కజిన్
ఏట్లా గా మరి
గొడవాళ్ళు ఏం చేస్తారు ఆ పెద్ద మనుషులు ఎవరున్నారు తాత వాళ్ళు ఎవ్వరులేరు లేడీసే అయ్య మీ వీళ్ళు ఏమని మాట్లాడత
అవును
మనోడే కదా అని చెప్పి అప్పుడు పేరు మీద రాస్తే
ఆ
అవసరానికి వాడుకొని నా పేరు మీద ఉన్నది నాదే కదా అన్న డు
ఇ ఆ రోజుల్లో అట్లున్నాయంటే ఇప్పుడు అసలుకే ఇనరు ఎవరు
ఆ అదే ఇన్ని సంవత్సరాలు నా పేరు మీదనే ఉంది కదా నాదే కదా అంటే ఓన్ కూడా కాదు లైక్ ఏమన్నా మాట్లాడుకుందామన్నా. ఎట్ చిన్న తాతయ్య వాళ్ళ సైడ్
ఇప్పుడు అం త దొంగ దొంగ స్కామ్ తనేందో
ఇగ అంతే ఇగ ఎవర్ది వాళ్లు చూస్తాన్రు.
అంతే నీతిగా నిజాయితీ ఎవడు ఉంటలేడు.
ఇగ అంతే అవన్నీ మర్చిపోవాల్సిందే. సినిమాలల్లనే దొరూకతయో దొరు ఓ ఇలాం టి నిజ జీవితంలో ఏం దొరుకుతయి. కే సరే సరే బ్రో మరి ఓకే ఓకే రైట్స్